త్తాన్నావ్ రా ఏ ఏం చేత్ త్తాన్నావ్ వినపడతాంద? ఇనపడతాంది త్తన పనైందా
ఏం లేదు ఉట్టినే పడి ఆ అయ్యిందక్క
హ్మ్ ఏం కూర?
కూరా? వంకాయ టమాట్
హ్మ్ అమ్ము లేసిందా?
లేసింది అ
ఏం జేత్తనారయితే ఆ తిన్నా
ఏం చేస్త్ త్తార్ చేను కా డెవరు
అదేనా
ఎస్
ళ్లు పెడతాను
నీళ్ళు నిన్న పెట్టిన ఐ పోలే
రేపైతే ఐపోత్
నీళ్ల కాడున్నవా రేపైతే ఐపోతదా? ఆ బాబులు పోయినట్టున్నారు గా
ఆ ఇరవై రోజులయితాంది పెట్టాక
ఆ
బాగా తాగుతాంది అన్నట్టు
అదేలే ఇగ హ్మ్ మిరపకాయలు కోసుకుంటున్నారంటే
ఆ ఫోనెత్తకపోయినా అన్నాడు ఇంకేం చెత్తన్నారు ఐ ఏం సంగతి
నంది టీవీలో బ్యాలెన్స్ లేదు టీవీ చూద్దాం అంటే ఫోను ఎంత వరకు ఉన్నది
ఆహా టీవీలో అయిపోయిందా బ్యాలెన్సు
ఉమ్
ఉ హుమ్ ఆ
ఏ ఇదు న ఉగ్గే అట్లా పడుకున్నది ఉ
అది ఏం చేస్తానవా చేసినట్ అడుగుదామ అయిందా పన్నేడుదాకా అయింది
పని అయిపోయిగా అక ఎక్కువ ఎండ బాగ కుడతానుని చుతాను
ఇయ్యాల బాగా కొడుతుందంది ఎండ వర్షపడతలే
ఉమ్ పొదున్న వ కపడలే నాకు అ ఓ పొద్దకాలు మా ఆ పొద్దున్న ఆవపడతులే
చెట్ల కిందనే ఉన్నాం
ఎవల్ ధోలఫింద్ ఇంకా రాలే
సాయంత్రానికొత్తది అయితే
భయం కదా పొద్దున్న ఎప్పుడుంటే ఆలోచన హే ముదైతద్
అదేలే ఇగా ఆహా ఇ
ఆ ఆ
ఏ సాయితు ఉందా పనా ఎలా ఉంటా అన్న గా
అరు లేబర్ కార్ కోసం ఉండాల మ వాటిన అడిగి సంగతి పోతా మరి ఉన్నదా పోయిందా తెలవదు మనకి ఇగ
నువ్వు జేసినవ అక్క
ఆ
ను లేవ్ డబ్బు వేసేసినవా అంటున్న
ఎట్లేరా
ను ఎసినా అప్లయ్ జెస్
లేబర్ కార్డుకి పోతే అప్పుడు రొండు సా సార్లు పోతే రెండు సార్లు పని జెయ్యాలే
ఆ
సరేం ఫోటో వాడు సిగ్నల్ అది నెట్టి పనిచత్తలేదు అని అన్నాడు
ఓహోఓ
కతా పో పో రండు స్ల ఫయిల్ పోవాలి ఈ సార అన్నా చూడాలి ఈ మధ్య దేనా నుంచి వస్తే అట్లనన్న పోయి వస్తే నిధి ఐపోయింది కద
మే తెకున్నా అప్పుడు ఇ సంవత్సరం అయితున్నా ఉండే
రయంగా
మన రెండు వేల ముప్పై లో మన నిర్మాలు చేయాలి ఇప్పుడుకుడా బస్
ఆహా అప్పుడు ఏయించుకుంటే అమ్ములు పెళ్లి వరకు గుతైలే డబ్బు
ఆ ఆ మ ఆ అదే
ఆ
అ పస్
తిరుపతి తినిపోయింట మరి
అన్నం తిన్లా అస్సలు ఆయన బా చే సాంబకి ఎవకుం పోయిండు అన్నా
అంతేన మ్ హు
అనా ఇలా బను బేరట విషవాలయాలంత నడితే
సంగత్
ఉచ్చే వాళ్ అం వినువయ వేదంటె ఆ వినపడుతుంది అక్క నాకు అదే అంటారు పొద్దున బిరిన పీక పోవాలన్నారు నిన్న మ్ మీ హలో హలో హలో అక్క అక్కా అక్క హలో పక్కకుపెట్టినవా హలో అక్కా రాలేద కంటిన్యూంగె అక్క మా ఇనపడతలే సిగ్నల్ లేక ఇనపడట్లెట్టుంది హలో హలో హలో అక్క హలో హలో హలో